వినిపిస్తుందా మీకు
హలో
హలో వినిపిస్తుందా వినిపి వినిపిస్తుంది కదా
ఎలా ఉ ఏం లేదండి మీరు ఎలా ఉన్నారు
బాగున్నా మరి మీరు
నేను బాగున్నాను ఏం చేస్తున్నారండి
ఆ ఏం లేదు ఇప్పుడే తినొచ్చిన తినొచ్చిన ఇప్పు ఇప్పుడే తినొచ్చిన నాకు ఒకటి సలహా ఇస్ నాకు ఒక సలహా ఇస్తారా
ఆ ఓకే అండి
ఆ అయితే గణితం అనేది ఒక ఎగ్జామ్ ఒక పరీక్ష ఉంది నాకు రేపు దాని గురించి చదువుకోవాలి వాటి గురించి నాకు ఏమన్నా సలహా ఇస్తారా అని
గణితం చదువుకోవాలంటే చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి అలా చేస్తే ఐతనే మనకి గుర్తుంటుంది నార్మల్ గా చూ కొన్ని చదువుకోవడం లాగా ఉండది ఇది సబ్జెక్ట్
అవును అయితే ప్ర రా రాయాలి అని అంటారా
అవునండి బాగా నేర్చుకొని బాగా కూడికలు తీసివేతలు గుణకారాలు బాగా నేర్చుకుని వెళ్ళండి పరీక్షకి పరీక్షలో మంచిగా రాస్తారు మీరు
ఆ ఓకే ఆ అ అవునా అండి అయి అయితే నాకు ఇంకొక సందేహం కూడా ఉంది మీ దగ్గర వర్షాలు పడుతు తున్నాయా
ఇక్కడ పడట్లేవండి ఇది మార్చ్ టైమ్ కదండి ఎండాకాలం స్టార్ట్ అయింది
హు మరి మా దగ్గరనేమో హు మా దగ్గర వాతావరణం మబ్బులు పట్టడము ఒక పొద్దుగాలనే ఏమో మబ్బులు పడుతున్నాయి ఇంకా మధ్యాహ్నంగా ఆంగనే బాగా బా గా మడుతుంది ఎండ
ఆ ఈ ఎండాకాలంలో అలానే ఉంటుంది ఈ ఎండలు ఎలా ఎలా తట్టుకోవాలో ఏంటో అర్థం కావట్లేదు వేడిగాలు లు వస్తున్నాయి
మా దగ్గర కూడా అయితే మీరు ఒక ఒకటి చెయండి రోజు చెట్లు పెంచడం మీ ఇంటి దగ్గర వాళ్ళ అందరికి చెప్పండి లైక్ ఇలా జగా చెట్లు పెంచడం వల్ల కొంచెం ఎండ నుంచి తగ్గించుకుంట ఇంటి దగ్గర కూర్చోమని చెప్పండి
ఆ సరే అండి చెప్తాను నేను అలానే నేను కూడా చేస్తాను అలా అయితేనే కొంచెం స్వచ్ఛమైన గాలి మనం పీడ్చకోగలుగుత్ తం గదా
ఆ అవును వ వాతావరణం గుడ చల్ల పడుతది అండ్ చెట్ల కింద కూర్చోవడం అనేది జరుగుతుది, మా ఇంటి దగ్గర అందరు ఆడవాళ్ళు కలిసి మధ్యాహ్నం కాంగనే చెట్టు కింద కూర్చుంటరు చల్లగా
అ అవునండి ఈ ఎండాకాలం అనంగానే మీకు ఏం మంచి అనుభూ అనుభూ అనుభవం కలుగుతుంది.
మాకైతే చల్లగా మామ్ మామిడికాయలు దొరుకుతయి ఎండాకాలం రాగానే రసాలు ఇంకా మామిడి పండ్లల్ల రకరకాల పండ్లు దొరుకుతయి, చాలా బాగుంటయండి మీ దగ్గర దొరుకుతయవన్నీ
ఆ మాదగ్ దగ్గ కూడా దరుగుతయి అలా గే మా దగ్గర మంచిగా పిల్లలకి స్కూల్స్ ఉండవు, మంచిగా ఆడుకుంటరు అష్టచమ్మ ఇలా జరుగుతుంది మాసై మా దగ్గర మీ దగ్గర ఎలా అండి? పిల్లలు ఆడుకుంట టార మంచిగా, అష్టాచమ్మ, తొక్కుడు బిల్ల, ఇలా ఇలా అన్ని
ఉమ్
ఆ అమ్మ దగ్గర కూడా నాలుగు డబ్బాలు ఆట ఆడుకుంటం, మస్తు ఉంటదసలు అదైతే. అవునండి మంచి చూ ఉంటది అది, ఆ చిన్నప్పుడు ఆడుకుంటుండే ఇప్పుడు అంతా గుర్తుకు లేదు మొత్తం మర్చిపోయాము, బట్ మంచి ఉంటది నాకు ఇష్టం ఆ ఆటలన్నీ.
అయితే ఐదుగురు నేను చెప్తా ఆట ఆడండి.
ఉమ్
ఉమ్ చెప్పండి
చెప్పండి
నలుగురు నాలుగు రాళ్ల ఆట, కానీ ఐగురు ఉండాలి మనుషులు. ఒకరు ఇట్లా ఆడు తూ ఉన్నప్పుడు వాళ్ళు దూరం దూరం వెళ్తూ ఉండాలి అలా జరగాలి, ఆ గేం ఆడండి.
స్ ఓక్ కే ఈసారి ట్రై చేశామండి ఈ గేమ్ని మేము
ఆ చెయ్యండి మంచి చిగా బాగుంటది అది గుడ చాలా
ట్టులో జుట్టులో చుండ్ర ఎక్కువ ఉంది, అది ఎలా తగ్గాలో మీకేమన్నా తెలుసా?
ఆ మీరు
పండి
ఆ మేము ఏమంటారంటే మెంతులు ఉంటయి, మీకు తెలుసా మెంతులు ఇంట్లో వాడుకునే వస్ తువు అది వాటర్ నీళ్ళల్లో నీళ్ళల్లో కల్ కి రోజు పెట్టుకోండి, వ వారంకి ఒక రెండు సార్లు తల స్నానం జేయాలి.
ఓకే అంటడి ఈ ఇ ఇ ఇది చి ఆ ఇప్ ఇప్పుడు ఇది ట్రై ఇది చేస్తను నేను, ఒకవేళ పోతే నేను మా అక్కకు కూడా చెప్తా.
అవునా అయితే మా ఇంటి దగ్గర మా అక్కయ్యలు మా అన్నయ్యకి కూడా ఇలా జరిగితే నేను ఇలానే చెప్పినా, వాళ్ళకి జరిగింది మంచిగానే ఉంది ఇప్పుడు. వ ఒక రెండు నెలలు వాడండి అలా జరిగితేనే గద రోజు వాడుతుంటేనే మార్పు అనేది వస్తుంటది.
ఆ ఇడ పెట్టడం
ఆ మీకు వంట వంట చేయ్ ఆ ఆ ఆవ కాయ్ ఆ తెలుసు తెలుసు ఆవకాయ అనంగానే ఎండాకాలం గుర్తొస్తది ఎండాకాలంలో మామిడికాయలు దొరుకుతాయి కదా పచ్చడి పెడుతాం మేము
ఆ మీకాపచ్చడ ఎలా పెట్టడం ఒ చ్చన అడుగుతు
ఆ ఓకే ఆ తెలుసు తెలుసు ఎలా పెట్టాలంటే మామిడికాయలు తే నాన్నగారు తెస్తే కోసి మా అమ్మ వం పచ్చడ్ కారము ఆవల పొడి అన్నేసి చేస్తది మంచిగుంటది మీరు చేస్తారా ఇంటికాడ
నాకు తెలీదండి ఎలా చేయడం మీరు చెప్తే ఆప్ ఆ ఆ తయారే విధాన్ని బట్టి నేను ట్రై చె చేద్దామని ఇంట్లో చూస్తున్నాను
అయితే మామిడికాయలు ఫస్ట్ కొయ్య ఆ తుడవాలి తుడిచినంక కో కోయాలి కోసినంక వాటిని ఒక గిన్నెలో వేసుకొని అందులో కారం పట్టయాలి నూనె వేడి చేయాలి నూనె ఆ నూనెలో పిండి అవన్నస్తూ కలుపుతూ ఉంటార్ నాకు కూడా అంతా తెల్వదు మా అమ్మగారైతే ప్రతి సంవత్సరం చేస్తారు ఎండాకాలంలా
ఈ ఒక్క పచ్చడిైనా వేరేమైనా పచ్చళ్ళు పెడుతారా
మా దగ్గర చాలా పచ్చళ్ళు పెడతారండి మేం ఆ ఇంకా ములక్కాయ పచ్చడి కూడా చేసారు మీక్ చె మీకు తెలుసా ములక్కాయ పచ్చడ
తెలీదండి మీరు చెప్పండి ఎలానో తయారు చేసే విధానం మేము కూడా చ్ చేస్తాం ఇంట్లో
ములక్కయ పచ్చడి ఎలా చేయాలో నాకు తెలుసుకొని మరి మీకు చెప్తా ఖచ్చితంగా
ఓకే అండి నాకు చాలా ఇష్టం ములక్కయలు అంటే సాంబార్లో ఎస్ స్తాం కదా
ఆ పచ్చ ఆ పచ్చళ్ళు కూడా చాలా బాగుంటదండి నిమ్మకాయ విండు వా అసలు ఎంత బాగుంటదంటే అట్లుటదండి తింటే మీర్ రే మర్చిపోలేరంట అంత బాగుంటది
హు నోట్లో నీళ్ళోస్తున్నాయండి మీరు చెప్తుంటే
ఆ మా దగ్గర కూడా బాగా ఆ మీ దగ్గర పండ్లు ఏమన్నా దొరుకుతాయా ఈరోోజు
ఆ జామకాయలు ఉంటాయండి మా ఇంట్లో జామ చెట్టు ఉంటుండే మీక్ కావాలంటే మేము పంపిస్తాం ఎన్ని కావాలో చెప్తే మేము పంపిస్తాం
మాకుకొక అంటే పంపియండి మాకు దగ్గ మీకు దగ్గరనే కదా పంపియండి ఒక ఇరవైదంక కావాలి మా చుట్టాలోచ్చినారు
ఆ
వాళ్ళక్కవాలంట ఆ పండ్లు వాళ్ళకి పెట్టాలి మేము వాయినం ఇస్తాము చుట్టాలు వస్తే వాళ్ళకి బొట్టు పెట్టి ఒక జాకెట్ ముక్క తోటి ఒక పండు పెట్టడం మా సాంప్రదాయం ఇంటికిొస్తే
హుమ్మ్ అవునా మా దగ్గర కూడ్ ఈ సాంప్రదాయం పాటిస్తుండే వా వరలక్ష్మి వ్రతం ఆ ప్పుడు ఇట్లా వాయనం ఇస్తుంటారు అదొక్కటి తెలుసు నాకు వేరే క తెలీయదు మీరు చెప్పడమే తెలుస్తుంది ఇప్పుడే మీరు ఇంకేమన్నా లైక్ ఈ పచ్చడిల్లో క్యాబేజీ పచ్చడా ఇవి పెడతారు కదాండి
ఆ అవునవును నిన్న కానీ మా అమ్మగారు చెయ్యాలి మా ఇంట్లో పిల్లలు తినరు క్యాబేజ్ క్యాలీఫ్లవర్ వాళ్ళకు మనకి ఎప్పుడైనా ఆలుగడ్డనే కావాలండి మా ఇంట్లో మాత్రం వాళ్ళు ఏవి తినరు ఆలుగడ్డ ఎప్పుడు ఊరికి అవే అడుగుతారండి మీ దగ్గర మీ పిల్ ఇంటి దగ్గర పిల్లలు ఏం అడుగుతారు
మా ఇంటి దగ్గర పిల్లలు అలానేసి అలానే అడుగుతారు ఆ ఆలుగడ్డ బెండకాయ ఇవ్వే అడుగుతారు పప్పు ఇవ్వే అడుగుతారు కాని ఆ హెల్తీ తిననికి ట్రై చేయరా ఆశల్కె
అవునా అయితే మీరు ఒక చిట్ అంటే వాళ్ళకి ఏం చెయ్యడి అంటే బెండకయి కూర బాగా పెట్టండి మంచి ఇక వాళ్ళు ఆరో అటు గణి గణితం కు ఉపయోగపడుతుంది అని తెలుసా మీకు
తెలిదండి మీరు చెప్పండి చెప్తా
లెక్కలు కూడిపోయటప్పుడు యూజ్ అయితది అది
ఓకే అవునా
ఆ ఇప్పుడు మనం ఇంకా మీరు కా మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు
ఏమి లేదండి ఖాళీగా ఉన్నాము ఈ వేసవి కాలంలో ఏదైనా నేర్చుకోవాలని చూస్త
అవునా అయితే మీకుొ కటి చెప్ త మీరు చదువుకోండి బా గురించి చదువుకోవడం వల్ల మీరు ఇంకా నలుగురికి కి ఆ లోని పంచండి చాలా ఉపయోగం ఉంటది దాని వల్ల మీరు చదుకోండి నలుగురిని చదువుకోమని చెప్పండి అ
ఓకే చెప్తానండి నేను అలా కూడా అండ్ మా ఇంటి దగ్గర లైక్ చాలా స్థలం ఉంటది ఆ స్థలంలో మేము క్రికెట్ ఆడుకుంటాం వేసవికాలం వస్తే మర్చిపోయా ఇందాక చెప్పడం క్రికెట్ ఆడుకుంటాం చాలా మంది పిల్లలు మా గ్రౌండ్ లోకి వచ్చ వచ్చి అక్క నాకు మా మామిడికాయ మామిడి కాయది కోసి వ ఉప్పుకారం పెట్టుకొని తింటాంమండి అందరం ఇంట్లో కలిసి విసు
మామిడికాయలు అని చెప్తున్నారు మీర్ చెప్పండి ఆ మా దగ్గర కూడా చిన్నప్పుడు దొరుకుతాయ్ అదే మా స్కూల్ కాల్
అవునా మాకు తెలిసినా మామిడి కాయలు జామకాయలు మంచిగా ఉప్పు కారం పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి, నాకు చాలా ఇష్టం ఆ ఫుడ్ అయితే మర్చిపోలేను అది చిన్నప్పటి కాంచి ఇప్పుడు పెద్దగా అయ్యాక అసలు ఏమ్ చూస్తలేను ఏం చేస్తలేము. ఉన్నారా అండి